అ
హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు పడుకున్నా మీరు
నేను కూడా ఏం చెయట్లేదు తిన్నారా
ఆ తిన్నాం
ఎంకర్రీ చేసారు
కర్రీయ మాది వంకాయ
అవునా మాది కూడా వంకాయ కర్రినే
అవునా సేమ్ సేమ్ ఇప్పుడు వంకాయలే కదా అండి నడుస్తున్నా ఇప్పుడు వంకాయ్లే ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి అంటున్నాను
అవునా ఏమో నేను మార్కెట్కిెళ్ళ క చాలా రోజులు అవుతుంది
ఇవి మీ ఇంట్లో పండించినవా అవి
లేదు మా మాళ్ళు తీస్కొచ్చారు మార్కెట్ నుండి నేను ఏళ్ళలేదు
అవునా
ఆ
ఎలా ఉన్నాయండి యండల్లాటువైపు
ఎండలి ఎండలి చెప్పదు ఎండలలో పోవాలంటే భయమేస్తుంది బయటికి వెళ్లాలంటే
అవును మా ఇ వడ దెబ్బకి మొన్న ఒక ఆవిడ ముస్లామా చనిపోయింది ఇంకా చాలా మంది డైలీ న్యూస్ పేపర్లో వస్తుంది చాలా మంది చనిపోతున్నారు
అవును ఎండలు బాగున్నాయి కదా అందుకే ఏం ప్రికాషన్స్ తీసుకోకుండా ఎళ్ళొద్దు బయటికి
ఇంక నార్త్ ఇన్ నార్త్ తెలగ్ ణకి అయితే ఫుల్ వస్తాయి
అవునా
హ్మ్ ఇప్పుడు నార్త్
మరి మీరు సమ్మర్లో ఎట్లా చేస్తారు అంటే జ్ ఎట్లా ఒక వాటర్ అవి తీసుకోవడం అలాంటివి చే
అవునవును ఇప్పుడు పుదీనా వాటర్ తాగుతాము ఇంకా చయా సీడ్స్ ఇవన్నీ వాటర్లో ఎ కని మంచిగా పొద్దున సాయంత్రం తాగుతూ ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం మ్ అనమాట
ఔను మేము కూడా జ్యూసెస్ కొంచెం తగుతున్నాం ఎక్కువ్ ఏంటిది న నిమ్మకాయలు మ ఇంట్లోన్ ఉంటాయి అవి నిమ్మకాయ షర్బత్ అంటారు కదా
అవును నిమ్మరసము చాలా మంచిది
హ్మ్ నిమ్మరసం ఎక్కువ తీసుకుంటు న్నాం మేము ఇంకా ఇప్పుడు సమ్మర్లో అంబలి తాగితే మంచిది కదా అంబలి అంబలి చేసుకుంటాం అవును మీరు చేస్తారా
ఆ మా అమ్మ చేస్తది చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎసే వాళ్ళు
ఉ తాగుతారా మీరు అంబలి
ఆ వైట అంబలియేస్తారా బాగులు ఏస్తారా
నేను జొన్నదే చేస్తాను జొన్నంబలి
ఆ జొన్నంబలి చాలా హెల్దీ అండి టైంలో తీసుకుంటే
హూ జొన్నంబలి తాగుతూ ఇటు ఏమంటారు ఆ ఆనియన్ ఉంటది కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీసుకోవాలిదంటే పచ్చడితోటి కూడా తీసుకుంటా మస్తుంటది
అవునా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయదంటారు
ఆ మళ్ళీ ఉల్లిగడ్డ కూడా చల్లదనం అది తింట కూడా మంచిదే హెల్త్ కి
ఉల్లిగడ్డ జేబులో పెట్టుకని వెళ్ళొచ్చు ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎండ తాకది అంటారు నిజమేనా
ఏమో మరి అంటరు కాని నా కూడా తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలే అట్లగాని తింటే మంచిది పె పక్కన పెట్టుకుంటే మంచిది లేదో నాకు తెలియదు మరి
అవునా జేబులో తీసుకొని వెళ్తే
చలువ మంచిది అట
అవునా ఇప్పుడు ఈ నిమ్మరస్ ము మా ఇంట్లో అంటే చెట్టు లేదు కొందరు ఇంట్లలో ఉంటాయి కొందరికి ఉండవు కదా బయట ఫ్రూట్స్ షాప్ జ్యూస్ లో జ్యూసెస్ ఇప్పుడు అమ్ముతారు కదా సమ్మార్ లో అయితే అక్కడ దాగడానికి వెళ్తే టెన్ రూపీస్ అయ్యిందండి నిమ్మ రసము
కానీ అది మనం ఇంట్లో చేసుకునేది అది కొంచెం డిఫరెంట్ ఉంటుది వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారు కాచ్చు మరి ఏదైనా ఫ్లేవరు నాకైతే డిఫరెంట్ అనిపించింది ఒకసారి బయట తాగితే ఇంట్లో తాగిన దానికి బయట దానికి
అట్లా అని చెప్పేసి ఇప్పుడు నిమ్మకాయలు కొనుకుందాం అంటే పది రూపాయలకి రెండు ఇరవై రూపాయలకి మూడే
అవునా
అవును అంటే ఏడు రూపాయలకి ఒక నిమ్మకాయ అయితుంది ఏడు రూపాయలు అంటే నిమ్మకాయకి ఇగ ఎక్కడ శరు బుద్దద మ అందుకని గ్లాస్ వస్తది కదా అని జ్యూస్ సెంటర్ లో తాగుతున్నా
ఆహా మేమి ఇంట్లో చేసుకుంటాం మా ఇంట్లో ఉంది గాని ఈసారి ఎక్కువ రాలేదు మాకు కాయలు నాకుంట్లోనే ఉం సమ్మర్ ఆ సిన్నగానే ఉన్నాయ్ ఈ సమ్మర్ లో మీరు ఏంటి అవి చేస్ కొన్నా తవిది ఇన్నార తాటి ముంజకాయలు ఈత పళ్ళు అవన్నీ సమ్మర్ లోనే కదా వెళ్ళేటివి
అవును ఈత పళ్లు తినలేదు ఈ ఇయరు ఈ సమ్మర్ లో కాని తాటి ముందు జుకాయలు మొన్న ఒక రోజు మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తే తిన్నాను ఫస్ట్ టైం అంటే ఈ ఇయర్ లో
చాలా బాగుంటాయి నాకైతే ఫుల్ ఇష్టం అవి
అవునండి అది ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరు ఉండరు
తిన్న కొద్ది తిన బుద్ది అయితాయి బా మంచిది అట తింటి కూడా
మా అక్క వాళ్ళ బాబు ఇలా పోయిన సంవత్సరం చిన్నగా ఉండే ఈ సంవత్సరం కొంచెం పెద్దగా అయితే అవి ఇగ నచ్చింది కావచ్చు ఒక్కరిని కూడా తిననీయలే మొత్తం అయిననే కావాలి కావాలని అని తింటా ఉండే అసలు
అవునా
ఆ చిన్న బాబు ఆయన కొస్తా ఏది కనపడ్డా కావాలి అంటాడు మళ్ళీ ఈత ప కల్లో కూడా ఫస్ట్ టైం చూసిండు లాస్ట్ ఇయర్ కూడా తినలేదు అయితే అవి కూడా నాకు నాకు అన్నాడు.
మా ఇంట్లో చెట్టు ఉంది ఈత పల్లది కూడా తాటి ముంజకాయ లేదు కాని మా పక్కకు ఉంది తాటి ముంజకాయలు
ఈత పళ్లుు కూడా ఉంటాయా?
ఆ ఉన్నాయి కాపోతే అవి బాగా పైన ఉన్నాయి ఈసారి కొయ్యలేదు మేము. చెక్కతే వస్తుది క తీయాలి అది మాకు రాదు అవి అవి వాళ్ళు ఉంటారు కదా ఏంటిది కళ్ళు తీయడమా
ఆ
అది ఏమ మరి ఎప్పుడు ట్రై చెయ్యాలి అది ఎవరు తీయలె
దాన్ని ఇట్లా చెక్కి కుండగడితే అదే అఐ వస్తదండి తయారు బావుంటది అది కూడా మన హెల్త్ కి మంచిది కొంచెం కల్లు అట్ల తిరుగుతది ఫుల్గాయిద్ద లేదని
అది నీరా తాగితే మంచిదట ఆ తెల్ల కళ్ళు అంటే నీరా వెల్తుదట ఏమో ఫస్ట్ నేను ప్పుడు చూలే తాగలే గాని అది మంచిదంట అది నీరాని ఏదో హైదరాబాద్ లో పెద్ద కేఫ వచ్చి ఏదో పెట్టిండ కదా రీష్టరెంట్ర్ ఎదో ఓన్లీ నీరుమ్మడానికి
ఏమో తెలియదు నాకు లేదు లేదు తెలియదు
అది కూడా బావుంటది నీరా అట నీరు అంటే మరి వాటర్ మరి ఇంటిదో నీరా అంటే ఉ నీళ్లే కావచ్చు మరి
అది నీరా అంటే మేకకళ కులుద్దండి
ఆ
మేకకాళ్ళు తలకాయ అని వేడ చేసేటప్పుడు వాటర్ తాగుతారు కదా అది
ఆ అది చెట్ అది అది చెట్టు నుంచి వెలతదా అట్లాంటిది ఇది నీర వేరే, ఆ నీర వేరే కావచ్చు ఏమో మేము ఎప్పుడన్నా గీతే ఇప్పుడన్నా ఏ తెడో మళ్ళీ ఎప్పుడైనా ఉంటే చూద్దాం అప్పుడు
ఈసారి ఇంక ఐకో పదిహ ఇంకో పదిహేను నెల రోజుల యి తే ఎండాకాలం అయిపోతుది కదా ఇప్పుడే కుండ కట్టేయమని చెప్పండి. కడతా కడతా ఉంటాయి ఈ సారి అంత ఎక్కువ రాకపోవచ్చు ఇలా తే అందుకు మరో నెక్స్ట్ ఇయర్ బాగా వస్తాయి.
బాగానే గేలలు ఉన్నాయి ఐదారు ఎందుకు ఎక్కువనే గిలెలు ఉన్నాయి అవి ఈత పళ్లు కానీ బాగా పై కున్నాయం
అవునా నిచ్చనఎక్కు తెంపచ్చు
నిచన తోటి అందదండి ఫుల్ పైకున్నది అది
అవునా మీ పెరడు ఉందా, లేకపోతే పొలంలో ఉందా?
పెరడు పెరడు పెరడులోనే ఉంది. ఈ సమ్మర్ గదా పచ్చడన్న పెట్టారా మరి మామిడి పచ్చడి
ఆ ఆ సమ్మర్ వస్తే తప్పదు కదా స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ త్రీ డేస్ అయింది. పెట్టి ఇంకా ఈరోజు సాయంత్రం మా అమ్మ ఇంకా తీస్తది. చూడాలి.
సమ్మర్ అంటేనే మామిడికాయల్ ఎక్కో గుర్తుకొస్తాయి.
అవును మీరు తిన్నారా?
యా తిన్నం మేం పచ్చడి గా చేసాం కొంచం అట్ల ఏసాం మళ్ళీ ఏసేద్ ఉంది. మా ఇంట్లోనే ఉన్నయి కాయలు చెయ్యాలి ఇంకా
రెండు రెండు వెడ్తరా మీరు
ఆ
పెట్టేది ఒకటే ఎక్కువ పర్ఫెక్ట్ పెట్టచ్చు గదా
అవి కొంచమే పెట్టినం అవి బయట కాయలు ఇప్పుడు మా ఇంట్లో కాయలు మళ్ళ పెట్టాలి.
ఆహ మామిడి చెట్టు కూడా ఉందా అయితే మీకు
ఆ ఉంది మామిడి చెట్టు ఉంది.
మాకూ ఏం ఎక్కువ ప్లేస్లవి ఏం లేవండి సిటీల ఎక్కువ ఉంటదన్నట్టు
ఆ
ఇంకా సమ్మర్లో వెళ్ళారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి
ఆ వెళ్ళొచ్చినం టూ డేస్ అట్ల
టూ డేసా టూ మంత్స్ ఉంటరు కదా అందరు
టూ మంత్స్ ఉండలేదు టూ డేసే ఉన్నం. ఇది విలేజ్ కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇగ వర్క్స్ ఉంటయి. ఇగ వాళ్ళందరికీ అనీ
వాళ్ళ అందరి వర్క్స్ వాళ్ళు చూస్కుంటర్ కదండి మీ కెందుకు అవన్నీ
ఇగ ఉండాలి గదా ఇంట్లో డిఫరెంట్గా పనులు నడుస్తా ఉంటయి ఇప్పుడూ అవి మాది ఇట్ల విలేజ్ కదా ఇప్పుడు వేరే శనగ అవి ఏసిండ్రు కొందరు తీసింన్రు ఇంకా కొందరి ఉన్నయి వేరు శ నగలంటార్గ పల్లీలు
ఆ
బాగా పండిస్
అవి గుడ పండిస్తున్నారా మీరు
ఆ మేం లేదండి మా చుట్టుపక్కల వాళ్ళు.
ఆ హా
హ్
అటు వైపూ ఉంటాయా వంద రోజుల పనులు అని
ఆ నడుస్తున్నయి ఆ పనులు కూడా
అవునా
మ్ వెన్నై ఆ అన్నీ ఇగ సమ్మర్ల ఇగ అవి ఒక పని ఉంది అంటే ఇగ ఈ పల్లీలు వెళ్లేటోళ్ళు పల్లీలకెళ్తరు అవి పడకుండ
ఇప్పుడు ఇంత ఎండకి ఎట్లా చేస్తరండి పనులు మరి అక్కడ పొలంలో
ఏమో ఇగ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తరింక వాళ్ళక్ అలవాటే కొందరికి
అమ్మో ఇక్కడ బయట షాప్కి ఎళ్ళి రావనికే ఆయసం అచ్చి ఘోరమైతదీ
ఆ అవునండి సరే అండి మరి
ఆ సరే అండి బాయ్.
బాయ్